హలో
హలో
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి
ఆ హలో
హలో గుడ్ మార్నింగ్ సార్
ఆ హలో సార్ నమస్తే సార్ వెరీ గుడ్ మార్నింగ్
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా అండి ఆ టిఫిన్ ఏం చేసినరు రండి ఇవాళ మీరు
ఇ ఇవాళ వంకాయ ఆలుగడ్డ
ఆ ఎర మీ మమ్మీ డాడ ఏం చేస్తన్నండి
మమ్మీ మమ్మీ ఏమో బోల్దొమ్ముతా అని డాడీ ఏమో ఇలా వంట ఊన్నదని వంటకు పోతున్నాడు
డాడీ మీ డాడీ వంటలు చేస్తారా అండి
ఆ కుకింగ్ మాస్టర్
ఇంకేమన్నా వేరే ఏమన్నా జాబ్ చేస్తారా లేదా అదేనా అండి
అదే చేస్తాడు ఒక్కొక్కసారి ఇట్లా ఆఫీస్ పని అదే చేస్తాడు
ఆహా ఆఫీస్లో అంటే మరి మరి ఇది ఎస్ఐఆర్ది ఏమన్నా చేస్తారా అండి
దేంట్లా
ఎస్ఐఆర్ మనది ఏమన్నా ఇప్పుడు వచ్చింది కదా గవర్నమెంట్ అవి ఫామ్స్ చూడు దీని గురించి ఏమన్నా తెలుసా అండి దీని ఏమన్నా ఫామ్ నింపిరా అండి మీరు
ఏ ఫామ్ ఇది ఇప్పుడేమో కొత్తది వెళ్ళింది కా ఆ ని ఆ నింపింది అనుకుంటు
అది చెయ్యాలంట అది ఎట్లయినా చేసి నింపియాలంట కరెక్ట్ నింపియాలంట ఆ ఇంకా ఏం దంటరు టూ థౌజండ్ టూ లో ఓటు వేసిన వాళ్ళ వాళ్ళది నాన్నది ఉంటే వాళ్ళది కొడుకుకి పెట్టాలంట వాళ్ళ నాన్నది కూడా ఐడి నెంబర్ కూడా కావాలంటన్నారు ఇట్లా ఇ గవర్నమెంట్ ఇట్లా సర్వే చేసిండు బాగా పరిశాన్ చేస్తానని మనుషులాగ అండి ఇప్పుడు చదివున్నళ్ళు వాళ్ళు చేసుకుంటారు చదువులేన ఏం చేస్తారండి వారు ఏం ఎట్లా ఉంటారు మరి ఎట్లా చేయగలరండి ఇ ఫామ్
ఆ రైటే అలిపో ఇ ఇప్పుడు సీఎం కొత్తదిదిస్తాను మొత్తం
ఉం ఈ ఫామ్లు కూడా ఫామ్లు కూడా ఇ ఇచ్చేటోళ్లేంది ఇంటింటికి వచ్చి ఫామ్ లో నింపి ఇచ్చి పోవాలండి
ఆ
లేరు వాళ్ళే అంటారు మొన్నటి వరకు అయితే మాకు ఫామ్లు ఇచ్చే వరకే టైం అయితుంది ఎక్కడైతుందికా అయితేలేదు కదా అంటరూ అట్లా కాదండి గవర్నమెంట్ మీకు కూడా ఫామ్ నింపే ఇచ్చంది కదండి దాని ప్రకారం మీరు నింపబడితే మీరు రూల్స్ ప్రకారం అంటే ఏం చేస్తారు అందుకోసం ఇగ వాళ్ళ వాళ్ళ జగలో ఉండి ఏమ్ చేస్తారు ఫామ్లు నింపి ఇస్తారు ఇంకా దానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు మీ డాడీ ఉన్నా మీ డాడీది అనా కావాలి ఓటర్ ఐడి కార్డు మీ మమ్మీ ఉ మమ్మీది వాళ్ళ మమ్మీది ఓటర్ ఐడి కార్డు కావాలి తీయడానికి ఏదైనా ప్రూఫ ఉండాలంట ఎవరు ఏంటిది అక్కడ అట్లా అన్నట్లు అండి
ఆ రైటే
దాని వల్ల ఈఎస్ఐఆర్ దేని గురించి చేస్తనుంటే ఇప్పుడు పబ్లిక్ ది దేనిందంటె ఇప్పుడు కొందరు చనిపోయ వాళ్ళు ఉంటారు చనిపోయి ఉంటారు ఆ వాళ్ళు అది ఏంది సర్టిఫికెట్లు పెడతారు ఇరవై ఒకటి బెత్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్లు పెడతాలె బ్యాంక్ లల్ల వాళ్ళ పెంచిళ్లు వస్తాయి ఇంకా ఎవరున్నారు రాషన్ కార్డుల లేరు ఆ వాళ్ళు ఉన్నారంటే వీళ్లా కనబడతారు ఆ లేనోళ్లు కట్ అయిపోతది వాళ్ళ ఐడి దొరకదు ఏమి ఉండది వాళ్ళు ఓటేస్తేలేరు వాళ్ళు కట్ అంటే ఆయన చంచి పోయిండు అన్నట్టు కథలా అయిపోతుందిండి ఎందుకోసం దీని దీన్న కొ కొత్త రూల్స్ గవర్నమెంట్ స్ సెంట్రల్ గవర్నమెట్ చర్చ ఇది మాకు ఇది దాని వల్ల వచ్చే
మరి అది చేస్తే ఏమి వస్తాంది మనకి మరి అది
చేస్తే ఏందంటే గవర్నమెంట్ కి మనకి ఏందంటే మనం ఉన్నాం అనే వది అనేది ఉంటది ఆ ఈలు లోటే వేస్తాంది వీళ్ళు ఉన్నారు ఇంట్లో
ఉమ్
ఊ లేర్ ఆ వీళ్ళు ఉన్నారు ఓటేస్తాండ్రు
లేరు
ఇంకా ఎట్లా అంటే టూ థౌజండ్ టూ ఆ టూ థౌజండ్ టూ నుంచి చేస్తా డ్రు వీళ్లు ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ టూ నుంచి ఓటేస్తారంటే ఈళ్లు ఇక్కడొల్లే వీళ్ళ నాన్న ఎక్కడ వీళ్ళ నాన్నపపర్ ఎక్కడ అది చూస్తారు ఆ ఇళ్ళ నాన్న ఈయన చాలు మా నాన్న మా నాన్నచ్చ మలా వీళ్ళ నాన్న నాన్న పేరేంది షేక మామ్ అంటే ఈయన ఇన్ని సమ ఈయనది టూ థౌజండ్ టూ నుంచి నేను ఓటేస్తాన అంటే ఈయన పాతం లే వీల్ళు ఇక్కడ ఉన్నటోళ్లే అని వెరిఫికేషన్ అయితాయి
వెరిఫికేషన్ అయ్యి ఏ ఆ ఇప్పుడు ఏందో ఇప్పుడు ఇట్లా జాబ్స్
ఈ ఓటర్ ఐడి కార్డుల వల్ల ఏందంటే బయట వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడళ్ళెవళ్ళు ఉన్నాయని దీని వల్ల తెలిసిపోతుందండి అట్లా ఇప్పుడు బయట నుంచి కూడా కొందరు వచ్చి ఇక్కడే చే ఉంటారు కదా మొత్తానికి
ఆ ఆ బయట నుంచి కొంతమంది తత్తాలు మహారాష్ట్ర నుంచి
ఆ యా మహారాష్ట్ర యూపి బ్యాలంచ్ వచ్చి ఇక్కడే సెటిల్ అయితారు సంత సారా ఇక్కడే సెటిల్ అయితారు కదా దాని వల్ల ఏమైతది అంటే ఎట్లా తెలుస్తుదంటే వీళ్ళు ఓటు ఎప్పటి నుంచి ఏస్తరు వీళ్ళ నాన్న ఎక్కడ
అ
అని తెలిసిపోతది ఇప్పుడు దో వా ఇప్పుడు మా నాన్న ఉన్నడే టూ థౌసండ్ టూ ల మా నాన్న ఓట్ యలే అంటే ఈయన ఇక్కడ ఆయిన కాదు టూ థౌసండ్ టూ లనే ఈయన లేదంటే ఈన మొన్న మొన్న నల్ నచ్చి ఇక్కడ ఉంటాడు
ఆ
హోటల్ లిస్ట్ ల ఉండదు కదా వాళ్ళ నాన్న పేరు కూడా
ఆ రైట్ ఏ
వల్ల ఆ దాని వల్ల ఏమయితదంటే అరే ఈ మనిషి ఇక్కడనక ఇక్కడ వచ్చి ఉంటాండు ఇన్ని సంవత్సరాల నుంచి ఓట్ ఏస్తానని గవర్నమెంట్ కు తెసిపోతది ఇంకా గవర్నమెంట్ కూడా ఒక కార్డు ఇస్తది మనకి ఏ కార్డు ఒక కార్డు ఇస్తది ఆ కార్డు ఎట్లా అంటే
సరే
ఆ ఒ ఒకటే కార్డు ఏందంటే ఆధార్ కార్డు దాని దానికి కనెక్ట్ అయి ఉంటది దానికి మా పాన్ కార్డ్ కనెక్ట్ ఏ ఉంటది ఆ ఈ రెండు మూడు కార్డులు ఏంది దాని ఒక్క కార్డుకే మొత్తం కనెక్ట్ అయి ఉంటదండి ఇది మొత్తం చేసేది మొత్తం ఇది ఒక ప్లాన్ తోని చేస్తారండి వె మొత్తం ప్లాన్ తోని వేరిక్వాషన్ మనిషి ఇక్కడోడా కాదా తెలువాలి అంటే ఇంటింటికి పోయేది ఏంది ఫామ్ నింపి మనాలి ఫామ్ నింపిస్తే ఏమయితది ఇప్పుడు నేనున్నా
ఊ
నాది ఓటర్ లిస్ట్ ఉన్నది కరెక్టే నేనంటే చిన్న వయసు మా నాన్న రెండు వేల రెండులా ఓటు వేసిండా లేదా రెండు వేల రెండు అంటే ఎన్ని సంవత్సరాల కింద ఇరవై ఆ ఇరవై ఐదు సంవత్సరాల కింద అది అంటే ఇ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చేస్తాండంటే ఆ ఈడు ఈ మా మన ఇక్కడ తెలంగాణ మనిషె అని ఒక అయిపోతదండి అట్లా
ఆ బరాబరె ఇట్లా పర్మనెంట్ అయిపోతాడు
మా ఈ మనిషి ఇక్కడే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాండు ఇప్పుడు కొందరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు వాళ్ళ వేరి ప్లికెషన్ చేస్తే ఏమైతది అరే ఏందిది టూ థౌజండ్ టూ లో ఇలా నానా ఓటు ఇక్కడ నేనే లేదు ఈన మొన్న మొన్న వచ్చిండు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే ఉంటాండు తెలంగాణన ఇప్పుడు మన తెలంగాణ మనిషి ఎవరు రాజస్థాన్ మనిషి ఎవరు అనేది ఏ స్టేట్ మనిషి అని అట్టిగ దీంతోని ఏమైతది తెలిసిపోతది అట్లా
ఆ
దాని పకారం ఏం చేసిండు అంటే ఎస్ఐఆర్ అనేది తీసేసిండు తీసిండు పబ్లిక్ వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంది ఇలా నానా పుట్టుక ఎక్కడున్నది నాన్న ఎప్పటి నుంచి ఓటెస్తండు అట్లా తండ్రితోని కొడుకుకు కొడుకు నుంచి బా బా భార్యది అది తది ఆల కూడల్ది ఐతది అట్లా అమ్మ నుంచి బిడ్డక ఐతది అట్లా అందుకోసమని ఎస్ఏఆర్ అని తీసిండు దాని వల్ల ఏమైత అంటే బాగా సిపోతే ఎన్ని రోజుల నుంచి ఉంటాడు ఎన్ని సంవత్సరాల నుంచి వీ ఇక్కడ ఉంటాడు మన తెలంగాణల ఇల్లు ఉన్నదా లేదా వ్మ్ కిరాయికుంటాండా అని మొత్తం తెలిసిపోతదండి దాని వల్ల ఎస్ ఐ ఆర్ అనేది పెట్టిండు గవర్నమెంట్
ఆ రైట్ అండి అదే నాకు మా తెల్సు ఆ నింపి ఇచ్చేసిన్ డాడీ
దా దాంట్లో కూడా నాన్న టూ థౌసండ్ టూ లో ఓటేసే ఒక సైడ్ నింపాలి ఆ
ఆ
టూ థౌజండ్ ల ఓట్ టూ థౌజండ్ టూ ను ఓటు వెయ్యలేదు అంటే దాన్ ప్రకారం ఇటుపక్క ఏ చేయాలి ఇంకా ఓ తండ్రికి ఒకవైపు కొడుకుకు ఒకవైపు అట్లా ఇప్పుడు కొడుకు తి నింపాలంటే నాన్నది డీటెయిల్స్ కావాలి వ్మ్ బిడ్డది నింపాలంటే అమ్మది డీటెయిల్స్ కావాలి పక్క ఈమా ఏవాళు బేడ్ డ ఇలమ్మ అళ్ళ విషం ఇక్కడ ఇలా ఏమో ఆ మొగుడు పేరు ఏంది అంటే మొగురు పేరు ఈయన అమ్మ పేరు ఇది ఈమె తల్లి ఈమె మొగుడు ఈమె పెళ్ళాం దాని ప్రకారం ఏంది గవర్నమెంట్ కర కరెక్టా తెలిసిపోతది మొత్తం ఎన్ని నువు ఏం చేస్తాన్రు ఆ తెలంగాణల ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఓటెత్తాన్లు ఇళ్లకు ఇల్లు కూడా అయ్యింది ఎన్ని సంవత్సరాల కిందనేయి అని మొత్తం గవర్నమెంట్ వెరిఫికేషన్ అయిపోతది ఇంత మంది ఉన్నారని గౌరమువ్వా తెసిపోతదండి అట్లా
ఆ
అట్లా దాని వల్ల ఇప్పు గవర్నమెంట్ ఏమన్నా ఇల్లు ఏమన్నా చ్చిందండి
ఆ మాకి పాతది ఉన్నది ఇటికే రాలే మీ మా ఇంటికి ఏళ్లి ఇంకా లేదు మరి ఇందిరమ్మ రాలేది
ఉమ్ మరి ఇప్పు
ఇ ఇప్పుడు రాదంట ఇది గ్రామ పంచాయతీ లో ఉన్నది కదా
గ్రామ్పంచాయ తిన్నామా అండి అవునా ఇంకా గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ ఇచ్చ మన ఇల్లు వచ్చిందాండి అటు
ఆ మాకు ఒకసారి వచ్చింది ఒక ఇందిరమ్మ ఇళ్లు పాతదికొంటే
మరి దాన్నే సరిగ్గా చేసుకుని ఉంటాల్లా అండి
ఆ దాన్నే మంచిగా చేసుకుని ఉంటాళ్లు మా అక్కడ వ్మ్ మంచి ఇ ఇల్లు ఇచ్చిండు టూ రూమ్స్ ఇంకా బిల్డింగ్
మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అప్పట్లా మాకు రెండు రూమ్లే మరి రెండు రూమ్లు ఇచ్చిళ్లు అనుకోండి ఉ ఇప్పుడు మనం కొత్తది ఏమైన్నా బిల్డింగ్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చా అండి అటు సైడు
ఆ కట్టుకోవచ్చు మరి ఇంద్రమది రాదు మేమే కట్టుకో
ఇక మేం మనమే కట్టుకోవాలి సరే అండి సరే అండి మీ విలువైన క టైం టైమ్ని టేక్ కేటాయించినందుకు ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ అండి